ఆ అక్క బాగున్నావా?
ఆ బాగున్నారా నువ్ బాగున్నావా
తిన్నారా
ఆప్
ఈ కొండకి ప్రాణం
టీ తాగావా
ఆ టీ తాగనీకే వచ్చామక్క
అవునా అదే పక్కన షాప్ కని
బైటే ఉందాం
బానే ఉంటదమ్మ హాస్టల్ల టీ
ఆ అడ్లా అక్క తినచ్ నచ్చక్ అహా స్నాక్స్ ఉండవక్క.
ఆ బైటున్నారా లేకపోతే హాస్
లే పిజి బైటిక్ వచ్చేసామక్క హాస్టల్ స హాస్టల్తో పో హస్టల్తో పోలిస్తే కొంచెం బెటరె ఫ్రీడంగావచ్చు బైటుంటే ఆడ ఫుడ్ నచ్చక్పోయిన బయటికెళ్ళి ఏదో ఒకటి తినచ్చు. ఆడై తే ఏం తినము నచ్చక్పోతే అహా బర్శి ప్రశ్న లేదప్ప అంటే టైమింగ్స్ ఉంటాయి నైట్ టైమ్స్లో ఇంత టైమింగ్ వరకు టెన్ థర్టీ లోపల్కొచ్చేస్ సేయాలా
ఆ సేమ్ మాక్ గుడా అంతేరా ఇక్కడ లెవెన్ థర్టీ ఏం అంట మాక్ ఇక్కడ
మాక్ టెన్ థర్టీ లోపు ఇటు వచ్చేసెయ్యాలి అంటే అది గుడా ఎందుక్ పెట్టారంటే జాబ్ చేసే వాళ్ళు ఉంటారు
ఆ అవును. ఒకే
వాళ్ లేట్‌గా వస్తార్ కదా అడతే
ఇక్కడ మాక్ గుడా సేమ్ అంతే లెవెన్ థర్టీక్ అలా గేట్స్ క్లోజ్ చేస్తారు. ఎంత రా రెంట్?
ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అక్క
ఒకే షేరింగ్ ఎంత మీది?
మాది టెన్ మెంబర్స్ ఉన్నమక్క అంటే బెడ్రూము, హాలు ఇంకా కిచెన్ ఏరియా ఆ అలా
సెపరేట్ ప్రైజ్ ఉంటది కదా బెడ్‌రూమ్ ఒక రేట్ హాల్కి ఒక రేట్ అలా
ఆ అంటే మాకు ఎలా అంటే అ ఒక హి ఇల్లు అక్క హోమ్ లాగుంది. రెండొ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు సెకండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి ఆహ్ టూ రూమ్స్ ఉంటాయి. ఆహ్. ఇంకా సెకండ్ ఫ్లోర్లో త్రీ ఉన్ ఉంటాయి. ఇంకా పైన ఒకట్ ఉంటాయి. ఇందులాగ ఇప్పుడు బెడ్రూమ్ ఉంటుంది. హాల్లో ఇంకా కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా లో ఒకడు సరిపోతారు ఇంకా బెడ్రూమ్ లో ఫోర్ మెంబర్స్. ఇంకా హాల్ లో వచ్చి ఒక సిక్స్ మెంబర్స్.
ఓకే. కిచెన్ లో వాళ్ళకి ఎక్కువ పడ్తది కదా.
ఆహా అంతా అందరికి ఒకటే అక్క ఫీజ్ మాత్రం అందరికోకటె. ఆవ్.
మా సైడ్ అలా ఉండదు. కిచెన్ లో ఉంటే ఒక రేటూ. బెడ్రూమ్ లో ఉంటే ఒక రేటు హ హాల్లో ఉంటె ఒక రేటు.
మమ్మీకెంత అక్క.
రి సెవెన్ తౌసండ్ రా.
ఎక్కడ అప్పాను. హ్ ఆహ్ ఏం. ఏం కావాలా. ఆడన్ ఏడ అయితే.
ఇక్కడ ఎలా అంటే ఓన్లీ కిచెన్ తీసుకున్నావనుకో సింగిల్ నెంబర్ కదా. వాళ్లకే ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ అలా ఉంటది.
వినడం బాగుంది. బాదపెడ్తార అక్క.
ఫుడ్ ఆహ్ బానే ఉంటది చపాతీ ఉంటదిరా మేను.
ఆహ్ ఆహ్ మాకు చపా. చపాతి ఉండదు ఓన్లీ రైస్ ఎప్పుడో వీ ఆహ్ వీక్లీ టూ వీక్స్ కి వన్ టైమ్ అల ఇట్లే పెడుతారు.
ఇంకా వీక్లీ ట్వైస్.
ఆహ్.
వీక్ కి ఫోర్ టైమ్స్ ఎగ్. మార్నింగ్ ఈవినింగ్ టీ అంతే.
మాక్ టీ కూడా ఉండదాక్క అంటే తక్కువ కదా ఫీజ్ ఇక్కడ. టూ ధౌసెండ్ ఫైవ్ హంరెడ్ అందుకని ఇంకా టీ కూడా. మార్నింగ్ ఏముండదూ ఈవినింగ్ టైమ్స్ లో కూడా టీ ఉండదు.
అట్ సైడ్ తక్కువే ఉండది. ఇక్కడే మా మేమున్న ఏరియాలోనే ఎక్కువ అనమాట ఇంకా. ఇంకా మా ఏరియా అనుకుంటే ఇంకొన్ని ఏరియాస్ ఉన్నాయి అక్కడ ఇంకా ఎక్.
ఉమ్మ్.
మాదాపూర్ ఇటు హైటెక్ సిటీ అటువైపు అయితే టెన్ థౌసండ్ అలా ఉంటాది.
ఉమ్.
మంత్లీగా పే చేయాల అక్క.
ఆహ్ మంత్లీరా మీదెలా.
మాది కూడా మంత్లీనే.
ఆహ్ అడ్వాన్స్ ఏమి తీసుకోలేదా.
ఆహ్ ఏం తీస్కోలె.
ఇక్కడ అడ్ అడ్వాన్స్ ఉంటది మళ్ళి. ఆహ్ అడ్వాన్స్ టూ టూకే, టూకే త్రీకే అలా ఉంటాది. రిటర్న్ వెళ్ళేటప్పుడు టూకే ఇస్తారనమట ఒక వన్ కే పట్టుకుంటారు వాళ్ళే.
మా ద.
ఉమ్.
ఏరే బాబు
ఫుడ్డు పర్లేదు హాస్టల్ ల బంటదీ ఏంట్రా
వెకెట్ చేయ్యాలి అనుకుంటే చేసేయొచ్చున అప్పుడైనా ఇస్తారా ఎప్పుడు చేసినా.
అంటే వాళ్ళకి ట్వంటీ డేస్ ముందు చెప్పలే. ట్వంటీ డేస్ ముందు చెప్పాలన్నమాట అందుకు తీసుకుంటారు వాళ్ళు నువ్వు ముందు చెప్పావణుకో నీకు ఇచ్చేస్తారు నువ్వు అప్పటికప్పుడు వెకట్ చేస్తావనుకో వాళ్
అ ఆ
ఫర్ సపోజ్ నీ డేట్ ట్వంటీ వరకు ఉంది నువ్వు వెళ్తున్నా అన్న ఇస్తరు వెంటనే
ఆ మాక్ మాకలా ఏం లేదు
ఆ ఏవన్నా బానే ఉన్ ఉన్నార లైక్ రూమ్మేట్స్ అలా ఏవైనా గొడవలు అలా ఏమన్న ఉన్నాయా
బా ఇప్పుడ్ పర్లే బానే ఉన్నారు
హాట్ వాటర్ ఉందా మీకు
ఆ ఆ హాట్ వాటర్ వుంది వాషింగ్ మిషిన్ గుడ ఉందక్క హ్మ్
ఫుడ్డూ బానే ఉంటద రా
పర్లే ఒక్కొక్క రోజు బా చేస్తారు అక్క ఒక్కొక్క రోజు బాగోదు నచ్చక్పోతే ఏమైన్నా తెచ్చుకొని తెచ్చుకోవచ్చు బయటికెళ్ళి
మీహ్ పీజీ లో అలౌవుందా ఇవి కెటిల్స్ ఇంకా రైస్ కుక్కర్ ఇవి అలౌ చేస్తర
ఇప్పుడు తెలీకుండా యూస్ చేస్కోవాల అంటే ప్చ్ మా రూమ్ లో ఆ అమే ఫుల్లు గ్యాస్ కనీ ఏం అంద్ ఆ అక్క దాని గ్యాస్ లేదని చెప్పేసి ఎప్పుడైనా బాగ నచ్చపోతే చేస్కొని తింటద్ బైట ఉన్నాను నేన్
వాచ్మెన్ ఉన్నార పీజీకి ఏం అల ఏం
ఆహా లేర్ అక్ వో ఓనర్స్ ఇక్కడే ఉంటరు మాతో పాటీ వస్తము హ్మ్ మొత్తం సీసీ కెమెరాస్ పెట్టేసారు ఆ స్ట్రీట్ ఉ స్టార్టింగ్ నుంచి ఎడింగ్ వరాక్ ఆ
దేగ్గరేనా మీ హా కాలేజ్కి ఇంక పీజీ నుంచి
ట్వంటీ ట్వంటీ మినేట్స్ అట్లా పడ్తద్ అక్క కాలేజ్ కి బస్ లో వెళ్ళాలి
హ్మ్
ఓ మేడ్
ఆ మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరో ఉన్నారనుకుంటా నిన్న ఒక అమ్మాయితో మాట్లాడా తను గుడ టెన్ మినిట్స్ ఏమో చెప్పిందనమాట
అ అక్క ఆ ట్వంటీ మీన్ ఆ పడతది లే అంటే ట్రాఫిక్ లేకపోతె వెళ్ళిపోవచ్ అక్క
ఆ
హ్మ్
బానే ఉంటదిలే హాస్టల్ బయట పిజి అంటే
దగ్గిర్లో ఉండింటే బాగుం
ఇప్పుడు మీది కొంచెం బెటరే దగ్గరె ఆ అదే మీది కొంచెం బెటర్ గానే ఉంది ఇంకా ఇంకా వన్ అవర్ ఉన్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళవి కూడా ఉంటాయి గా వన్
ఆ అవును అది వి ఆర్ సి లో గుడ ఉన్నాయి వా వాటిలకంటే ఇదే బెటరు అంటే అడేం సేఫ్టీ కూడా ఏం ఉండదు అక్క ఇడా బాగుండ ఆ ఏమన్నా జరిగినా కూడా ఇమరె రెస్పాన్సిబులిటీ ఇదే పోలీస్ స్టేషన్ ఉంటాది దగ్గిరలోనే ఆమె జూసుకు టది
కున్నారా మీది తీసుకోలేదా హాస్టల్స్లో
ఆ అక్క
ఆధార్ కార్డు ఇంకా అవి తీసుకొని ఉంటారుగా
అ ఆ తీసుకు తీసుకుందక్కా స్టార్టింగు జాయిన్ అయ్యేటప్పుడు దీసుకున్న డేట్ పేరెంట్స్ నెంబరు
ఆ అదే తీసుకుంటారులే వాళ్ళు అదే ఫ్యూచర్ ఏమన్నా అయితే రెస్పాన్సిబుల్గా ఉండాలని వాళ్ళు తీసేసుకుంట
ఆ ఇక్కడే ఈడున్నంత వరకు ఏం జరగవక్కా బానే ఉంది ఈ ఏరియా అయితే బెటర్ అక్క మిడిలు ఏం గావాలన్నా దొరుకుతాయ్. ఆ నైట్ టైమ్స్ అసలు బయటికి పోమక్కా
ఆ అదే బెటర్లే కొంచం ఏవన్నా ఉన్నా ఎయిట్ కంతా వచ్చేస్తే
పోతే అందరం వెళ్తాం రూమ్ మొత్తము లేకపోతే
ఆ
టెన్ మెంబెర్స్ నీ ఫ్రెండ్సేనా ఇప్పుడున్న రూమ్ లో
ఆ అంటే మా కాలేజొళ్ళు సీనియర్స్ కూడా ఉన్నారు అక్క సీనియర్స్ అందరం కలిసి
ఓకే ఆ
ఒకక్క జాబ్ చేసే అక్క ఉంది అక్క కిచన్ ఏరియాలో ఉంటాది.
ఓకే ఇంకేంట్రా
అయిపోయిందా ఆ ఏం చదివినా గూడా వేస్ట్ అక్క జె ఎన్ టి యు కదా
ఆ
మంచిగుంది ఆ ఇప్పు బయటున్నాం అక్కా
హ్మ్
బజ్జీ అదే స్నాక్స్ తిందామని బైటికి వచ్చాం అక్క
ఆ మీ ఫ్రెండ్స్ గూడా ఉన్నార పక్కన
ఆ ఉన్నారక్కా
జాగ్రత్త రా బైటా
ఆ సరే అక్క
హ్మ్ సరే రా మరి
నేను చేస్తానక్కా ఇప్పుడే చేసేన మళ్ళీ చేసేన ఇప్పుడే చేసేన సరే